ఆ సరే సరే
ఏం చేస్తున్నారు
బయట తిరుగుతుంది
వాకింగ్
నెట్ సరిగ్గా వస్తలేదు ఈ మధ్య ఇక్కడ
మాకూడా రా మాకూడ రావట్లే
ఆ
అబ్బా ఈ టైంకి కరెక్ట్ తీకోతుంది బయటికి
మ్ ఓ జీ ఓజీర్ మెర్ వజీర్ని కూడా యాడ్ చేయండి అవును ఒక ఏదన్నా కొరియన్ డ్రామా చెప్పు నాకి ఇంట్లో ఉన్నప్పుడు అవి చెప్తా ఇవి చెప్ తన్ సంపకదీంటుంటావ్ కదా ఆ చెప్పు గా ఒకటి హలో ఇంట్లో ఉన్నప్పుడా, ఆ ఇంటున్నారే
హీరో ఉంటడు హీరోయినికి ఆ ఒక అన్న ఉంటడు ఆ వాళ్ళ అమ్మ అమ్మ ఉంటాది నాన్న ఉంటాడు ఫోర్ మెంబేర్స్ ఫ్యామలీ ఆ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ
ఆ
కానీ ఆ హీరోగానికి తప్ప అన్న తమ్ముడు అమ్మ నాన్న
ఆ
ఈ రెండు
వీల్ నలుగురు ఒక ఫ్యామిలీ
సార్, సార్ దా ముగ్గురికి షో
ముప్ ముగ్గురికి
చెవటి, ఇద్ద పేరె ఇద్దరు ముగ్గురు
మ్మ్ నువ్వు చెప్తా ఉండు ఆ హలో ముగ్గురుకు చెవుడు అన్నావు అడ్వారకు ఇంతైంది హలో
చౌడుంటాది చెౌడు చెౌడు
ముగ్గురికు చెవుడుంది
నప్పుడే ఫోన్ చేయొద్దని
చాలా ఏం లేదు ఒక్క కాళ మాట్
ముగ్గురికి షోటు ఉంటది చెప్పినా అంటున్నావా ఇప్పుడు బీదోళ్ళు బీదోళ్ళు మన లెక్కనే పొట్టగూడు కోసం పనులు చేసుకుంటా ఊర్లు ఊర్లు తిరుక్కుంటా పనులకి అట్ల బతుకుతుంటరు ఇట్లా హీరోగాడు పెద్దగైతరు కొంచెం
మ్
హీరో గాడు కా ఒక ట్వంటీని ట్వంటీ ఇయర్స్ అట్ల ఆ ఏజ్ కు వచ్చినప్పుడు ఆ వీడికి వీడికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఒచ్చి మ్యూజిక్ సైడ్ పోదామనకిటడ్ టాలెంట్ ఉంటదు వని
అన్నానా తమ్ముడా
తప్ త తమ్ముడు హీరోగాడు తమ్ముడు అన్న చౌడికి అన్న షౌటిలే వినికి మ్యూసిక్ మీద ఇన్ ఇంట్రెస్ట్ వచ్చి కొంచెం వానికి టాలెంట్ కూడా ఉంటది ఎగు ఎదుగుదాం అనుకుంటాడు ఇండస్ట్రీ లా మ్యూజిక్ మ్యూజిక్ ఇండస్ట్రీల కానీ వాళ్ళ నాన్న తిడతాడు తమ్ముడు వాళ్ళ నాల తిడతడు గొడవ అవుతుంది పెద్ద గొడవ మనకి సిట్టు కాదు మనం ఏదివలం ఆ చౌడుఉంది స అది లాంగ్వేజ్ సైడ్ లాంగ్వేజ్ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు ఆ సైన్ లాంగ్వేజ్ తరే కంప్లీట్ పెద్ద గొడవ అవుతుంది ఇం ఎట్లా వాళ్ళ నాన్న తిడతాడు అట్లా మనం ఎదగలేము మన వల్ల కాదు మనకేం లేదు అట్ అట్లానే వాడేమో ఇకా బాగా ఇంగా హట్ అయ్యి హార్ట్ అయి బయటికి ఇం బయటకి ఇంట్లో నుంచి బయటకి పోతాడు ఒక రోజు అంటే ఉకి జస్ట్ నై నైట్ బాగా హట్ అయి ఇంట్లో ఒక నుంచి బయటపోతడు ఒక నైట్
హ
అలా బయట పోయాక సడన్ గా ఒకటి
ఆ
ఎండబ్బ ఏదో సడన్ గా స్ట్రేంజ్ లోగా వాళ్ళ ఏదో అప్పయర్ అయితు సడన్ గా స్ట్రేంజ్ స్ట్రేంజ్ థింగ్ ఒక ఇల్లు లాగా ఇల్లు ఇల్లు లాగ ఏందో సంథింగ్ ఒక ఏటప్పుడ ఇల్లా ఇల్లు కాదు ఒక షాప్ లాగా షాప్ షాప్ లాగా
హ
సడన్ గా ఒక టప్ ఇయర్ అవుతుది సడన్ గా ఆ షాప్ లేకపోతాడు తలకుండా అది ఆ ఆ షాప్ క్ పోయిన తర్వాత ఒక ఆయనతో సంథింగ్ మాట్లాడేతాడు
అవునులే
మాట్లాడతాడు తర్వాత బయటకు వచ్చేస్తాడు అయిపోయా బయటకి వచ్చేసి లోపల టైమ్ ట్రావెల్ అయింటాడు ఆ వాళ్ళ నాన్నోళ్ళు చిన్న ఒక
టైం టైం ట్రావెల్ అంటే ఇది అది ఉంది చూడు ఏదో సూర్యాది మూవీ టైమ్ ట్రావెల్ అది యాదది ట్వంటీక్స్ ట్వంటీ ఫోర్ ఆ హ
అట్లా కాదే ఇది కూడా
నువ్వు స్టోరీ చెప్తుంటే నేను వ్వకుండా ఉడదు నువ్వు స్టోరీ చెప్తుంటావు కదా నేను ఊకుండా ఉడ్దు నేను కూడా ఆ ఊ అనకుండా నేను కూడా నువ్వు చెప్పేది నేను రిపీటెడ్ గా చెప్తా ఉండలా కాట్నాను డైవర్ట్ చేస్తున
ట్వంట ఫోర్ మూలాగానే ఇది వాడు టైమ్ ట్రావెల్ అయింటారు కదా వాడి పర్ తర్వాత ఫస్ట్ కన్ఫ్యూజ్ అయితాడు ఏంటప్ప ఇట్లా నైన్టీస్ వింటాడు వాళ్ళ వాళ్ళ నాన వాళ్ళ అమ్మళ్ళు వానే ఏజ్ తింటారు వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళైనా వానేజ్ ఉంటారు
ఇప్పుడు వీళ్ళ కూడా అదే తీసి నై ఏజ్ అవుతాడా
వాడు చిన్న ఏజ్ ఉండడు మామూలుగానే ఉంటాడు
ఆ అవునులే ఏజ్ అయితడు తర్వాత
తర్వాత వాళ్ళ కలుతాడు అనుకోకున్నా
ఆ
అలాగా అప్పుడు
ఇంకా ఫైవ్ మినిట్స్ కావాలి ఆ
ఎందుకు వచ్చిన అబ్బా అని వాడు ఆలోచిస్తడు ఎందుక ఎందుకనిగా అప్పుడు అర్థమ అవుతది వన్ పర్పస్ ఏంటికొచ్చినా అని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్లా ఎందుకు వాళ్ళ పేరెంట్స్
అదేంది ఇప్పుడు ఆన ట్రావెల్ అయ్యంటడాడు
ఆ అదే వాడు ఆలోచిస్తస్తారు పర్పస్ ఎందుకు ఎందుకు నే ట్రావెల్ వాల్ చ వచ్చింటే ఎందుకైనబా అని తర్వాత ప్రథీ వల్ బీద పరిస్థితి గధ అంత
అవున్లే అందు కుటా హ ఆ అవున్లె టైమ్ ట్రావెల్ అయి
వాళ్ళ అమ్మలకి వాళ్ళ అమ్మకి చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి డేఫేలే ఆ చూడుంది పుట్టినప్పుడు ఆ వాళ్ళ వాళ్ళ వాళ్ళ నాన్నకి ఒక యాక్సిడెంట్ లో చెవూడొచ్చింది వాళ్ళమ్మకి వాళ్ళమ్మకి పుట్టినప్పుడు నుంచి తిన్ ఆ వాళ్ళమ్మకి పుట్టి అప్పటి నుంచే చెవుడు వచ్చింది
హూ
వాళ్ళ నానకి ఆక్సిడెంట్ అయింటది కానీ ప్రెజెంట్ వాడు పోయినాడు చూడు
అవునులే
ఆ టైం కి వాళ్ళ మేడకి ఇంకా యాక్సిడెంట్ అయ్యంటది ఆ టైం కి సో వన్ పర్పస్ ఏంటి వాళ్ళ నాన్నకి ఆయాక్సిడెంట్ కా
అద్భుత మూవే అద్ అద్భుత మూవీ కూడా ఇట్లే ఉంటది ఆ రాజశేఖర గాని కుతురు అద్భుత మే గధ ఆది
ఆ ఆమె కాపాడనికిపోతది కదా వాళ్ళ డాడీ
దాంట్లో వాల్ల నాన్నకి లేదా ఇంట కాపాడ్డాను అని ఉంటది చూడు అ మూవీ లో అది కూడా బాగుంటది కదా
ఆ చాలా బంటది కానీ ఫేల్ అయింది అది
ఫెయిల్ అయిందా
ఆ ఫోన్ ఓస్తుందా ఇప్పుడు ఫోన్ ఒస్తుంది ఫోన్ ఒస్తుందా ఇప్పుడు
పోయిన
ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయని తోలీ ఎగ్జామ్ లు అయినాట
ఒస్తాయిమలే వస్తయి ఉంటాఏమో
స్టే అనికి కూడా రేపటి నుంచి ఎగ్జామ్స్ థర్టీన్త్ నుండి కుదర అయితే ఈ రోజు అది మీరుకులు అంట ఈ రోజు పెరుగు నా అన్నము ఇనికా ఈ రోజు ఇంకా నన్కి కానీ ఇప్పుడు మాట్లాడేటవన్నీ ఆమె వినుకుంటానే ఉంటది దొంగది నీన్న మక్కా గారెలు ఉ పడుకోని ఇంగ కుంటనే ఉంటంది అన్ని ఇన్ని దొంగదది సమ్ జామ్ లో వడియోస్ సూష్నవా
సష్ ఓ ఇంతమ్మ ఓ ఎన్నిసార్లు విష
ఆ వీడియోలో ఇట్లా నో రియాక్షన్ వీడైంది ఇది న అదితేరి ఏందిది
పాప అ అడిచద
య చాల
అ లేర
సి పచ్చే సిమాగ పాండప బక సట్న్నాడు
ఎం తింటా లేదా ఆ విీడియో లిపఎన్లే తింటాలేదా
ఆ ఎక్కువ పెడతలేేమిో ఇప్పుడు ఎప్పుడో ఒకసారి పెడుతున్నా గప్ప మలనాది సూచనాడు యాబ గంటల పడింది అది ఇంకా
ఓ
చూడకుండా పోదంలేవా అ తిడుతున్నాడు రీచార్జ్ అయ్యాను కానీ కతి అన్ని చిన్ని బుదలు ఇంకా చి చిన్ని మిలుపులు చిన్న అది ఇంకా ఏం చూస్తారు అది మనలా
నా గరంటే చెడికిపోతుంది కూడాదా
చన చ చినయి అ చిని చిని చిని చనయి కే కలు కే కలు వేా ఏయ కల్ కేే కల్వేర్తారద ఓకే ఓవర్ థ్యాంక్ యూఓ టూ మినిట్స్ ఉంది ఇంకా మ్ క్రికెటర్ క్రికెటర్ ఉన్నాడా క్రికెటర్ క్రికెట్ ఆ ఆరగించాడా ఇంతకి క్రికెట్ అని ఆరగించినాడా స్లీ కూడా అలార్ హలో
బయటా బయట అంతరం
అందరూ అక్షయరా
అందరూ
ఆ
బయట రోడుంద
పై
ప జస్ వా అచ్చ కొె
ఓకే ఓకే థ్యాంక్ యూ లెవెన్ మనిట్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్
బాయ్